హలో
హలో
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బావున్నానండి ఇంకి ఆ కాద్ వ కింగ్ చేస్తున్నానాండి
అవునా ఏమండి వాకింగు డైట్ మెయింటైన్ చేస్తున్నారా
ఆ రోజుకి ఒక పదివేల స్టెప్పులు నడవాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను
ఎందుకండి
అంటే మన హార్ట్ హెల్తీగా ఉంటుంది
మ్మ్
రెండోదీ ఇంకేమంటే షుగర్ లాంటి వ్యాధులు బిపీ లాంటి వ్యాధులు కంట్రోలో ఓస్ ఎక్కు నడవాలి వాకింగ్ అంటే బాడీ కి మనము ఎక్సర్సైజ్ ఇవ్వాలి అందువల్లా వాకింగ్ చేస్తున్నాను
ఎక్సర్సైజ్లు గూడా చేస్తుంట్రండి మీరు
ఆ ఎక్సర్సైజ్లు మార్నింగ్ చేస్తుంటాను
దేని గురించి చేస్తారండి ఏవిధమైన ఎక్సర్సైజ్లు చేస్తూ ఉం
అంటే మార్నింగూ పుషప్పు కొన్ని కొన్ని నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్లు తర్వాత ఓచ్చి పొట్టతగ్గడాని కోన్ని ఎక్సైజ్ లు చేస్తుకుంటాము
ఆ
ఆ ఈవినింగోచ్చి మళ్ల అదే రి రిట్ చేస్తాను కానీ వాకింగ్
ఆహా వా అంటే వాకింగ్ గూడా ఒక టార్గెట్ బేట్టుకున్నారైతే
అవును
మ్ మ్మ్ హు పర్వాలేదండి మీరు వాక్ కీంగ్ జేస్తున్నారు ఎక్సర్సైజ్లు జేస్తున్నారు హెల్త్ మీద చనా కేరింగ్ తిస్ హెల్త్ మీద చానా
అవును హెల్త్ బాగుండాలంటే మనము కొన్ని ఫిజికల్ ఆక్టివిట్ టిస్ అనేవి ఆ ఫుడ్ డైట్ గూడా తీస్కుంటాను
ఏవండి నేను నా మాట్ అది కాదండి ఒక్క నిమీషం నా మాట పూర్తయిపో నాక మీరు మాట్ డండి ఇద్దరం మాట్లాడుతంటే ఏం మాట్లా ద్ అర్ధం కావట్లేదు సో అందుకని ఏమనుకోవదండి సరేనా
చెప్పండి
అధీ ఫుడ్ పరంగా గూడా ఏమైన్నా డైట్ ప్రిపేర్ చేస్కుంటున్నారా లేపోతే నార్మల్ గా
ఆ ప్రిపేర్ చేస్కుంటున్నాము ఆ మార్నింగ్ గు కొన్ని కొన్ని టే మొప్రోబయోటిక్స్ అని జేప్పి పెరుగు ఎ పెరుగు తీస్కుంటాను
కి మార్నింగ్ టైమ్ లో మాత్రం
మధ్యానము సంగటి వెస్టెబుల్స్ తో కూర అంగి ఆ అవును అవును సు
ఉ హు అవునండి ఈ మధ్య రోడ్లంతా వేస్తున్నారు గదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి
అవునండి ఈ మధ్య రోడ్లు కొన్ని కొన్ని వేస్తున్నారు గాని వాటిలో నాణ్యత లేదండి ఏ మాఇంటి మై ఆ నాసే నాసే రకంగా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఏసారు పోయినా ఒక సిక్స్ మంత్స్ ముందెసారు ఇ ఇప్పుడు ఆ రోడ్డు పూర్తిగా వర్షానికి గుంతలు పడిపోయింది
ఆహా అది గాకుండా ఈ రోడ్లు ఎక్చేంజేడం వల్ల కొన్ని ఇల్లులు గూడా చానా వరకు కొట్టేయడము అంగిట్లు కొంచెం బ్యాక్ సైడ్ ముందర వరకు మెట్లంతా క్కోవడము ఇట్లా వాళ్ళ ఆ ఇళ్లల్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారండి
అంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు లేవన్నా గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం ఓస్తుందని ఆసిచారు కాకపోతే నాయకులు అవన్నీ రావు మీరు అక్రమంగా కట్టారు అని జేప్ పి చెప్తున్నారు కానీ కట్టేటప్పుడు ఎందుకు కట్టేటప్పుడు ఎందుకు అక్రమం అని చెప్ ప్పలేదో అర్థం కాలేదు అవును
మ్మ్ రోడ్లో ఒక అందుకు మేలే గాని అంటే రోడ్లో బైక్స్ కార్లు ఏళ్ళడానికి చాలా కంఫర్టబులే బట్ అ కొన్ని కొన్ని ఇబ్బందులు గూడా ఫేస్ చేయాల్సి ఓస్తాంది దాంది వల్ల ఉ
మ్మ్
ఏలాంటివి చాలా పేస్ట్ చేయాల్సి ఓస్తంది ఈ రోడ్ల వల్ల అట్లా బెన్ఫిట్స్ ఉన్నాయి ఇట్లా డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి
ఆ అవును ఈ మధ్య చూస్తే పెద్ద పెద్ద రోడ్లు అవి నా వేసారు గాని మ లీ వర్షాలకి ఎక్కువ ఇదయిపోతున్నాయి డామేజ్ అవుతున్నాయి కాంట్రాక్ట్లు గూడా సరైన వ్యక్తికి ఇవ్వట్లేదు ఆ ఇవక పోవడం వల్ల అవి వాళ్ళు కూడా ఎక్కువ కమిషన్ క్రకృతీపడి
మ్మ్ సర్లేండి ఏం జేద్ దం ఇప్పుడు జెన్నర్రెషన్ అలా ఉంది ప్రతి ఒక్కటి డబ్బుల్ తోనే పని అండి డబ్బులు గురించి మీ ఒపీనియన్ ఏముందండి మనీ గురించి నీ ఒపీనియన్
ఆ మనీ అనేది ఈ ఫీనాన్షియల్ గా మనం కొంచెం స్ట్రాంగా ఉంటేనే గదండి సమాజంలో ఆ బతగాలము అందువల్ల కొంచం మ్మ్ అందు
ఉ
ఆ సంపాదించాలి కొంచెం సంపాదించిన దాంట్లో సేవింగ్స్ ఉండాలి
అవునండి అది గాకుండా డబ్బుండే వాల్కీ అదేమంటారు కొంచెం మర్యాదతనం గూడా చానా వరకు తగ్గిపోతాం డబ్బుండే వాళ్ళీకీ
డబ్బుండే వాళ్ళకి మర్యధ తగ్గిపోతుందా
ఆ మర్యాద ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి తగ్గిపో
వా వాళ్ళు ఇవ్వరండి మావులుగా డబ్బుంటే సమాజం రెస్పెక్ట్ గూడా పెరుగుంది ఈ మ
మ్ రక్స్పెక్ట్ పెర్గుతుంది వాళ్ళకి గర్వం గూడా ఎక్కువైపోతుందండి అలాంటి వాళ్ళ గురించి మీరేంమనుకుంటున్ కన్నక్
అలా డబ్బు వల్ల కొన్ని కొన్నీ ఆ ఇ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సమాజానికి కొంతమంది ప్రభూంతో ఆ కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు
మ్ కొంతమంది ఉంటారండి ఎంత డబ్బున్నా గాని చానా మర్యాద పూర్వకంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడము చనా రెస్పెక్ట్ఫుల్ గా ఉం సరేనండి కొంతమంది ఉంటారు చనా హెడ్ వెెట్ చూపిస్తరండి ఎందుకండి ఇట్ట డబ్బు చ మనిషిని మార్చేస్తుందండి
అవునండి
ఇది గూడ ఒక విధమైన జబ్బులాగా చెప్పుకోవచ్చు మనం
అవునండి
ఏమండి ఇపుడేనా
డబ్బులు ఉండాలి గాని మరి ఎక్ క్కువగా ఉండడం గూడ సమాజంలో కొంచెం అంటే ఇటువంటి మంచిది కాదం
మ్ అవునండి మీరు డైట్ అంటే ఎక్సర్సైజ్లు అలా చేసుంటారు గదా
అవును
పార్కులు అలాంటి సైడ్ వెళ్తే అవంత ఫ్రీ గా వాల్ ఇస్తారు కదండి
ఎక్కడండి
పార్క్స్ కి వెళ్తారు కదా పార్కులు
అవును
ఆ అక్కడ ఉంటాయి కదా అక్కడ కూడా మీరేమన్నా
ఆ అక్కడ కూడా ఆ ఈ మధ్య వేరే ఒక పార్క్ అనేది పెద్దది కట్టారు అప్పుడేమొ ఫ్రీగా ఉనింది ఇప్పుడు డబ్బులు తీసుకుంట్న్నారు కానీ డబ్బులు తీసుకున్నా అవును అవును మనీ ఫిజీమన్నా లోపల ఆ అవునండి పే చేసినప్పటికి లోపలున్న ఎక్విప్మెంట్స్ ఆ జిమ్ కు సంబంధించిన ఐటమ్స్ సరిగా లేవు అన్నీ చెడిపిన కూడా వాళ్ళు రిపేర్ చెయట్లేదు ఏడీక్ పోతున్నావు వాకింగ్ చేసుకోని వెళ్తున్నారు కాకపోతే మార్నింగు నుంచి నైన్ వరకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు వాకర్స్ అయితే ఫ్రీ ఇప్పుడు నైన్ దాటిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీజు పే చేయమంటున్నారు
ఓకే అందరినీ ఫీజ్ పే చేయాల్సి ఒస్ స్తుంది కదండీ చిన్న పిల్లల కూడా ఫీజు కట్టాల్సిన ఓసుందా మామూలుగైతే
అవును నైన్ తర్వాత పే చేయాలి
ఒకే మ్ ఇలా చేస్తున్నారు అయితే మ్ కానీ కొన్ని కొన్ని పార్కుల్లో
మ్
అదేమంటారు అంత పీస్ఫుల్ గా ఉండలేమండి చాలా గోల గోలగా ఉన్
అవునండి అంటే ఎక్కువ అవి వాటిలో చిన్నపిల్లల్ సంబంధించి ఐటెమ్స్ ఎక్ క్కువ పెట్టడం అవి టౌన్ మధ్యలో ఉండడం అలా ఉండడం వల్ల పిల్ల్లోలు ఎక్కువగా రావడం వల్ల గోల గోలగా ఉంటుంది ఆ కానీ అడా ప్రసంతంగా ఉండదు
మీకు దగ్గరేనా అండి పార్కు
అవునండి పార్కులు కొన్ని దగ్గర్లోనే ఉన్నాయి అక్కడిక్ ఎల్లే రోజు మార్నింగు ఒక ఫై థర్టీకలా బయల్దేరమంటే ఆ అక్కడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో చేరుకుంటామండి
చానా దగ్రేలే అయితే మిదీ మాకైతే ఇక్కడ లాంగ్ గా ఉంటాయి కానీ పోవాలంటే ఎప్పుడో ఒకసారి వెళ్తామండి మేమైతే మీరైతే డైలీ వెళ్లొచ్చు దగ్గరే కాబట్టి మీకైతే
ఉ అలా పార్క్ దగ్గర చేరుకొని అక్కడ్నుంచి వాకింగ్ స్టార్ట్ జేసామంటే ఒక పదివేల స్టెప్పులు కంప్లీట్ అయ్యేంత వరకు వాకింగ్ జేస్తూ ఉంటాను
ఎందుకండి పదిహేను స్టెప్లే టార్గెట్ పెట్టున్నారు
అదే అండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గదా ఆ అలాగే మీరు హెల్త్ పాలసీలు ఏమన్నా మీ ఫ్యామిలీలో తీస్కున్నారా
ఆహ లేదండి హెల్త్ పాలసీ అదంతేం తీసుకోలేదు
నేను కచ్ అందరికి హెల్త్ పాల్సీలు తీసుకున్నాను మా ఫ్యామిలీలో
హెల్త్ పాల్సి దేనికి బెన్ఫిట్ అండి ఏవి
అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఉన్న కాలంలో చాలా వ్యాధులు తర్వాత చాలా ప్రమాదాలు చాలా హాస్పిటలైజేషన్ ఎక్కువ జరుగుతుంది దాని వల్ల అక్కడ హాస్పిటల్కి అయితే లక్షలు ఖర్చు అవుతుంది అదే మన హెల్త్ ఇన్సూరెన్స్ తీస్కుంటే వాటి నుంచి మనము ఆ సే వాళ్ళు ఇన్సూరెన్స్ ఒళ్ళు అమౌంట్ పే జేస్తారు మనము ఆ ఆర్థిక ఇబ్బందులు బడకుండా సేఫ్ అవుతాము
ఓహో అది కూడా ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చులే మీరు ఇంట్లో అందర్కి తీస్కున్నారా
అవును అక్కడ ప్రీమియం ఒక్కొర్కు ఒకో విధంగా ఉంటుంది అది ఏజును బట్టి ఒకొక్క అమౌంట్ ఉంటుంది
అంటే మనం మంత్లీ మంత్లీ కట్టుకోవాల్సిన సే అవసరమేమన్నా
ఆప్షన్ ఉంటుందండి మంత్లీ కట్టుకోవచ్చు ఇయర్లీ కట్టుకోవచ్చు
ఉ
ఒకవేళ మీకు ఒకేసారి కట్ కట్టే స్తోమతంటే కట్టేయచ్చు లేదు అంటే మీరు మంత్లీ కూడా పే జేస్కోవచ్చు
నాకోక చిన్న డౌట్ అండి
ఉమ్
ఇప్డు పాల్సీ ఒకవేళ మనం యూజ్ చేసుకొనేస్తాము
అవును
హెల్త్ బాలేకుండ యూజ్ చేస్కునేస్తాము మళ్ళ హెల్త్ ఫాల్స్ అంటే కంటిన్యూ అవుతుందా లేపోతే
ఆ ఆ వన్ ఇయర్ లోపల ఎన్ని సార్లు మీరు యూజ్ చేసుకున్న మళ్ళీ మళ్ళీ రినువల్ అవుతూనే ఉంటది
అవునా మళ్ళ అమౌంట్ ఏమన ఇంక్రిస్ చేయడం అలాంటివి ఏం చేయరు కదండి
ఏందండి
అమౌంట్ ఏమైనా ఇంక్రీజ్ చేయడము మనం యూజ్ చేసుకున్నాక
ఇంక్రీజ్ ఏమవ్వదండి అదే అమౌంట్ అది ఎంత ప్రీమియం తీసుకున్నారో అదే రెండు వ లవుతూ ఉంటుంది రిస్టోర్ చేస్నా అంటారండి దాన్ని. ఆహ్ సరేనండి తర్వాత కాల్లో జాయిన్ అవుతామండి.
ఆహ్ సరేలేండి సరే అయితే కొంచెం బిజీగా ఉన్నద్.
ఆహ్ అవునవును.
సరే అండి బాయ్
ఓకే